ఆ అంటే ఏం లేదు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పేదా
ఆ ఉన్నారని నీకేం తెలుసమ్మా నేనేమైనా చెప్పి పిన్న మీకు
ఆ అమ్మేదో అంటే అంతకు ముందు కాల్ చేసినప్పుడు చెప్పారు కదా
టే మా అక్కవాళ్ళ బాబు ఉన్నాడండి మీకు ఇంకా గుర్తుంద ఆ విషయం
అయితే నేను మీకు అప్పుడు చెప్పాను కదా మాకు కూడా అక్క వాళ్ళ బాబు బన్నాడుని అయితే బాబో ఎక్కువ ఇట్లా సౌండ్ చే సున్నాడు
ఎట్లా అంటే ఎట్లా చేస్తున్నాడు ఏడుస్తున్నాడా లేదంటే ఏంటి
తగ్గడానికి ఇబ్బంది పడతారు కదా గొంతులో గురుకు గురుకు అనే వస్తు వస్తుంది సౌండ్ ఆయనకి
అవునా అట్ల అయితే ఒకసారి హాస్పిటల్ తీసుకు పోతే అయిపో కదా వాళ్ళు దానికి ఏదైనా ఉంటే అంటే వాళ్ళే చెప్పుతారు కదా డాక్టర్
ఆ తీసుకెళ్లారు ఆ ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్లారు అదేదో స్టెప్ ప్రైజరా నెప్ ప్రైజరా ఇచ్చారు
అది స్టెప్ ప్లేస్ర్గా కాదమ్మా అది నేబ్లైజర్
మీకు అందుకే చెప్పండి స్టెప్లైజర్ నెప్లైజర్ ఇచ్చారని చెప్పాను కదా
ఆ అదే అండి మా ఇంట్లో మా అమ్మ కూడా అది అన్నరాదు పాపం దాన్ని స్టెప్లైజర్ అనే అంటది
అదే నా కూడా కొంచెం సరిగ్గా ఆనరాదు పక్కనే అందుకే ముందు అడిగాడు
లేదులేండి మీరు కరెక్ట్ గానే చెప్పారు కదా తర్వాత నే ప్లేజ అని అన్నారు కదా
ఆ అయితే అది పెడుతున్నారు మరి అది ఎక్కువ పెడితే ఏం కదా అని కనుకుందామని ఫోన్ చేసిన
పిడిస్తారు కదా అది మొత్తం పెడితే అయి పాతది అయిపోయి అంత వరకు మరీ ఎక్కువ పెడతారా ఏంటి
ఆ అక్క నా పెట్టినప్పుడు బాబు బాగా ఏడుస్తున్నాడు మీ అక్క వాళ్ళ బాబు
ఆ ఏడ్చేవాడండి అంటే అందులో నుంచి ఇట్లా పొగలాగా వస్తాయి కదా ఆ పొగను చూసి వాళ్ళు ఇక ఏంటో అన్నట్టు
ఆ అదే ఏడుస్తున్నడు మళ్ళ ఆది పెట్టిన తర్వాత కళ్ళల్లో నుండి కూడా నీరు వస్తుంది మరి మీకేమ ఇట్లోనే అయిందా ఏమన్నా సొల్యూషన్ ఉందా చెప్తారేమో అని చేశాను అంతే
ఆ సొల్యూషన్ ఆంటే లేదు వాళ్ళు ఇక ఏడుస్తారు అంతే గాని ఈ కళ్ళల్లో నీళ్ళు రావడం అనేది అయితే మా అక్క వాళ్ళ బాబుకి జరగలేదు మరి అదే మీ బాబుకుంటే మీ అక్కవాళ్ళ బాబుకి ఎందుకు జరుగుతుందో ఒకసారి కనుక్కోండి మీరే
అంటే దీనికి ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాల
ఏమో అండి ఇక నాకుంతగాతలిదు మీ అక్క వాళ్ళకి తెలిసే ఉంటది కదా వాళ్ళ డాక్టర్ ఏం చెప్తాడు
ఆ అంటే ఇట్లా ఒకసారి గూగుల్లో లో చూస్తే అయితే మసాజ్ చేయండి అని వచ్చింది చేస్తుంది మా అక్క ఏటీఎం మీ ఇంట్లో ఉందా లేదా కనుక్కుం కుందాం ఎట్లాగో మీరు ఖాళీగనే ఉంటరు కదా అని ఫోన్ చేసిన
ఆ అంటే కన్నీళ్లు అనేది అయితే ఇక్కడ మాకు క్క వాళ్ళ కొడుకు అయితే రాలేదండి కాకపోతే అది పెట్టినప్పుడు మాత్రం మాత్రం ఏడ్చాడంతే
ఏడ్చేవాడా మరి ఇప్పుడు తనది నోరు పని చేసినప్పుడు పెట్టే వాళ్ళ క్లోజ్ చేసిన్నప్పుడ
ఇక వాళ్ళు ఏడుస్తున్నారంటే ఆటోమేటిక్గా నోర్ ఓపెన్ అయితయి కదండి ఇక అది అట్లా పోయేది అంతే మేము స్పెషల్ పని చేసి అయితే ఏం పెట్టలేదు
ట్టాల బ్లూజేష వెట్టాల
ఎట్లా పెట్టినా ఎంకాదు అది ముక్కులకు పోయినా ఏం కాదు నోట్ల పోయినా ఏం కాదు బుక్ అయితే ముయ్యం కదండి బుక్ ఓపెనే ఉంటాయి కదా
ఆ కరెక్ట్ మరి దాంతో పాటు ఒక మాస్క్ వచ్చింది కదా
అంటే మాస్క్ వేసి పెడితే ఏంటంటే అందులో వచ్చి పోగంత బయటికి కెళ్ళకుండ కరెక్ట్ ఆయనకి మౌత్లో కానీ ఆ ముక్కులోకి కానీ వెళ్తది అదే మనం పెట్టకుండా పెట్టినాం అనుకోండి సైడ్స్ కి ఆ గాలి కన్నిటి ఇ త్ పో తేఆది కదా అందుకోసమని ఆ మాస్క్ ఇచ్చిండు కాకపోతే చిన్నపిల్లలు ఆ మాస్క్ చూస్తే భయపడతారు
టి వెట్టార వట్టిగనే వెట్టార
కొన్నిసార్లు మాస్క్ వేసి పెట్టినమండి కొన్నిసార్లు నార్మల్గానే పెట్టినాం వాడు అప్పుడప్పుడు దాన్ని చూస్తే ఏడుస్తాడు అందుకోసమని తీసేస్తే పెట్టినాం మేము
ఆ మావాడు కూడా అంతే అదే భయపడుతున్నాడు మరి అందరు పిల్లలు ఇట్లనే ఉంటారా అని అడుగుదామని
పిల్లలు కాబట్టి చూస్తే భయపడతారు కదా ఏడుస్తారు కొందలు కొందరు ఏడుస్తారు కొందరు ఏడువరు
ఆ మళ్ళీ వీడు ఏంటంటే అసలు నిజంగా ఏడుస్తున్నాడో కావాలని ఏడుస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు
అంటే చిన్నపిల్లలు ఎమన్నా యాక్టింగ్ చేస్తార అండి చెయరు కదా
ఆ అంటే ఇప్పుడు ఆ కరెక్టే అండి ఇప్పుడు అది పెట్టిన ఇప్పుడు పొగొస్తుంది భయపడి ఏడుస్తున్నాడు అనుకోవచ్చండి అది మెషన్ ఆఫ్ చేసి వట్టిగా పెట్టినా కూడా ఎడుస్తు
అంటే వాళ్ళకి ఇలా అదే భయం ఉంటది కదండి ఇదేంటో నా దగ్గరకి వస్తుంది ఇది అదే కావచ్చు అని భ్రమలో ఉండి ఏడుస్తారు అందుకొస
అచ్చా అవున అలానా నేనేమ అనుకుంటున్నా కావాలని ఏడుస్తున్నాడేమో నేను అనుకు
పాపలు చిన్నపిల్లల కావడి నే తెలుస్తా వను ఇప్పుడు ఏడవాలి ఇప్పుడు నవ్వాలి అనేది ఏం తెలుస్తుంది ఏడ్పు వస్తే ఏడుస్తడు లేకపోతే లేదు
అది కూడా కరెక్ట్గాని మరి ఎంత పర్లే చేస్తున్నాడు ఏం కాకపోయినా ఇట్లా దెబ్బ తగిలినా ఎడుస్తున్నాడు దబ్బ తగిలినట్టు చేసినా ఏడుస్తున్నాడు నిజాంగా తగలికపోయినా ఏడుస్తున్నాడు వాడు
ఇ వాళ్ళకి అదే ఉంటాయి కదా అండి ఇప్పుడు ఇది నాకు తాకింది అన్నట్టుగానే ఫీల్ అవుత వాళ్ళు కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది తా కింది తాకలేదు విళ్కొట్ రు కొట్టలేదు అనేది మనం యాక్టింగ్ చేసినా కూడా అది నిజమే అనుకుంటారు వాళ్ళు
టింగ్ అని మరి అనిపయట్లేదా అండి
నాకైతే అట్ల ఏ ఎప్పుడు అనిపయలేదండి పాప వాళ్ళు నిజంగానే ఫీలయి ఏడుస్తున్నారేమో అన్నటుగానే అనిపిస్
అంటే ఇప్పుడు దెబ్బ తగిలితే ఇప్పుడు మీరైనా ఉన్నారు సపోజ్ అనుకోండి మీకు దెబ్బ తగిలి గాయం అయి్యి నొప్పి అయితేనే ఏడుస్తారాని జస్ట్ తగిలిందేమో అనుకోని ఏడుస్తారా చెప్పండి
ఆ లేదండి మనం అంటే కొ పెద్దదనాం కాబట్టి మనది తెలుస్తుంది ఎప్పుడు చిన్న పిల్లలు వీళ్ళు ఇప్పుడు నిజంగానే కొట్టారేమో అని అనుకొని ఏడుస్తారు భయపడతారు అప్పుడప్పుడు అందుకోసం ఏడుస్తారు వాళ్ళు
అ మేబి అందుకే ఏడుగుస్తున్నాడు అనుకుంటా మళ్ళీ ఏంటంటే ఈ ములధారం ఉంది అది బాగా జారిపోతుంది బాబుది
అ బక్క అయినట్టున్నడు లూజ్ అయింది టైట్గా పక్క
అట్లా కాదండి అంటే ఇప్పుడు వాడు బక్క అయ్యాడు మరి ఏం తినిపిస్తున్నారు బాబుకి వీడైతే ఇప్పుడు ఈ రోజు అన్నప్రసన్నం అయిపోయింది జస్టు
అయితే అన్నప్రాసన అయిపోతే ఆ ఉగ్గు తినిపించండి ఇలా అవుతడు అలా అని ఫుల్ ఫుల్ గా తినిపించకండి కొన్ని రోజులు కొంచెం కొంచము తినిపించి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు కొంచెం పెట్టండి కంటిన్యూగా ఇప్పుడు రోజుకు ఒకసారి అయినా రెండు సార్లు అనా తినిపించండి చాలు సరిపో
అవునా అక్క కానీ వాడు అస్సలు ఉగ్గనీ ఇష్టపడ చూడట్లేదండి మొత్తం మూవేస్తున్నాడు.
వాళ్ళకి వచ్చిన పిల్లలు అంతే అండి అప్పుడప్పుడుప్పుడు అప్పుడప్పుడు అళ్ళు అట్నే చేస్తారండి ఇక అన్ని నాకు చ్చేవు కదా పిల్లలకి మళ్ళీ ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి అట్లనే చేస్తారు
అదే అద అంటే సేమ్ మరి ఆ బాబు కూడా అట్లనే చేసిండా వీడు ఒక్కడే ఇట్ల చేస్తున్నాడా అని ఇక మాకు కూడా ఇప్పుడు ఇప్పుడే కదా బాబు ఫస్ట్ టైం కనుకుందాం అని అక్కడ కూడా కనుకోమని చెప్పింది అయితే చేసినా
ఊహుమ్ అలాగే చేశాడు కానీ కొన్ని రోజులకు అలవాటు టయ్యింది తిన్నాడు మంచిగనే
మరి ఇంకా ఇప్పుడు ఏమన్న దింటున్నాడా బాబు ఏమైన విన్పిస్తున్నార
ఓట్స్ తింటాండు ఓట్స్ పాలల్లో వేసితే తింటాండు.
ఐతే
ఆ కొంచెం పెద్దగా అయిండిక తింటాడు.
స్తున్నాడా?
గంత పెద్దగా కాలేదులేండి. ఇంకా అంటే పళ్ళు వచ్చినాయ్ కానీ చికెన్ మటన్ ఏం తినట్లేదు
తినిపియచ్చాండి మరి పిల్లలకి అట్లా నాన్ వెజ్ తినిపియాదు చు ఏంగాదా
ఇగ గంతగానం నాకు తెలువదండి అంటే వీడు కొంచెం పెద్దగా అయితే తినిపిస్తారేమో కానీ ఇప్పటివరకయితే చికెన్ తినిపియలేదు మేమైతే
మీ అక్కను అడుగండి ఒకసారి మరి తినిపియచ్చా అని,
ఆ అడుగుతాను అంటే ఎగ్ అయితే తినిపయచ్చ ఎగ్గులో ఉండే ఆ ఎల్లొ అవంటి అంటే కొంచెమే ఉంటాయి కదా అవి తినిపిస్తాయి దాన్ని కొంచెం ఇట్లా పిండిలాగా చేసి తినిపిస్తాయి
ఉహు
ఉ ఇంకా మీ వోన్కి ఇప్పుడే ఆరు నెలు కావట్టి అవి ఏం తినరులేండి కొంచెం టైం పడుతే
కానీ ముందుకే కనుక్కొని పెట్టుకుంటే బెటర్ కదా అని అడుగుదాం అని అంతే అంతకుమించి ఏం లేదు ఇక మీరు ఏమి ఇబ్బంది పడట్లేదు కదా అడుగుతుంటే
తాండి మంచిగానే చెప్తున్నా కదా మీకు ఏమైనా ఇబ్బంది పడినట్టు అనిపిస్తుందా
ఆ అంటే బయటికి చెప్తున్నారు గని మీరు మనుసులో ఏమైనా ఫీల్ అయితున్నారేమో టైం వేస్ట్ అయితుంది మీదని
ఏ లేదండి ఎందుకు టైం వేస్ట్ ఆట్లా అడిగి కనుక్కోవడం మంచిది తెలియండి తెలిసిన వాళ్ళ అయి అయితనే గదా అండి క్లియర్గా చెప్తరు
అదే కదా చిన్నపిల్లల విషయం అంటే చాలా జాగ్రత్త ఉండాలి చిన్న తప్ప అయినా కూడా అది మళ్ళా వేరేలాగ అయితది
నిజమే వాళ్ళకి మళ్ళ ఏదన్నా అయినా కూడా మళ్ళీ మనమే కదా బాధపడాల్సింది కనుక్కోవడం తప్పులేదులేండి
రో అన్నప్రాసన రోజు ఏం పట్టుకున్నాడు అన్నీ పెడితే
మావాడ అండి డబ్బులు పట్టుకున్నాడు ఆనికి బాగా డబ్బులు అంటే ఇష్టం ఉన్నట్టుంది కానీ ఇగ పెద్దగ అయ్యాక చూడాలి ఏమవుతాడు అనేది
అవునా డబ్బులు పట్టుకున్నాడా ఈ రోజై అయితే బాబు బో భగవద్గీత పట్టుకున్నాడు చాలా సంతోషంగా అనిపించింది నాకు చూస్తుంటే
బాగా చదివేవాడు అవుతాడేమో ఇగ చూడాలి
అ
ఉ ఇంకా మరి అన్నీ అయిపెనయ పనులు అన్న ప్రసన్న కదా పనులు ఏం లేవా మీకు
పనులు అయిపోయా నిద్ర వస్తుంది ఘోరంగా నిద్ర వస్తుంది మీరు మాట్లాడుతుంటే నేను అలానే పడుకుంటున్నా
అవునా నిద్ర రాంగ కూడా ఫోన్ మాట్లాడుతున్నారా మీరు గ్రేట్ అండి
ఆ అంటే మీరు మాట్లాడేది నాకు జోలపాట పాడినట్టుంది అందుకే నిద్రస్తుంది
అందుకోసమే ఫోన్ చేసిరండి అడిగి కనుక్కోవడానికి అని చెప్పారు కదా మీరు
ఆ అడిగి కనుకొని అని చెప్తారు కదండి అవును చెప్పిన చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే కూడా మీకే ఫోన్ చేస్తే చెప్పండి సరేనా
అలాగే చెప్తాను ఇక మా ఇంట్లో ఇలాగొ పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తాను ఎందుకు చెప్పనండి ఖచ్చితంగా చెప్తాను
అంటే ఏం అనుకోకండి జస్ట్ పిల్లల్ని జాగ్రత్త చూస్ పోలన్నీ ఆలోచనలు అత్ ఇంకేం లేదండి
సరే అండి పర్లేదు ఇంకేమన్న ఉంటే కూడా కాల్ చేయండి ఉంటాను మరి నేను